హలో
హలో బాగున్నారా అండి
ఆ ఆ బాగున్నామండి మీరు బాన్నారా ఆ ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ అయినాయ పనులు
హా అయితున్నాయండి ఇబ్బుడు సాయంత్రం ఐనాయ్ అయినాయ్ ఫనులు మీవి అయినయా
ఆ సాయంత్రం ఇగ ఇల్లు వాకిల్లు ఊడ్చేసినాము ఇగ వంట జెయ్యాలండి కొంచెం
ఇయాలా ఏ వారం గురువారం ఒక్కపొద్దు ఈ రోజు మేము ఏం చేయలేదండి ఇంకా మేము ప పీరీలాలకు మొక్కినాం అండి ఇవాల మలీదా ముద్దలు జేష్నాం
అవునా ఎలా ఏస్తారండి అవి
అవి రొట్టెలు జేసి రొట్టెలు వేడి వేడి రొట్టెలు జుంచి బెల్లం అంతా కడ్ జేసి ఆమూ ఆ వేడి వేడి ముద్ ముద్దలు బెల్లంమంతా చూర చూర జేయాలి ఈ రొట్టెలను విసికి ముద్దలు గట్టాలె
అవునా అండి అంటే బెల్లం ఏమన్నా ఆనకం జేస్తారా అండి
ఆయ్ ఆనకం ఏం లేదండి అదే మామూలుగా చూర చూర జెయ్యాలె చాకు తోటి
వేడి వేడి రొట్టెలు ఏస్తారేమో గదా అండి
ఆ వేడి వేడి రొట్టెలు ఏసి ఆ బెల్లమును ఇది చూర చూర మొత్తం గట్టిగా విస్ కాలె
నెయ్యేస్తారా అండి మరి ఏమన్నా
ఇగ నేను నెయ్యి దిన గాబట్టి నెయ్యి వేసుకోలేదు అందరు తినేవాళ్ళు వేసుకుంటారండి నేను వట్టిగా మామొలుగా నేను వున్న తోటే జేషినా
అవునా అండి కొందరు నెయ్యి ఉన్న ఇలాచి పొడి అవి ఏస్తారు గావచ్చు కదా అండి
ఆ వేస్తారట ఇలాచ్చిలు ఆ ఇలా చ్చిల పౌడరు కొబ్బరి పౌడరు అవన్ని ఏస్తారట ఇగ మావోడు బాగాలేనప్పుడు ఈ మొక్కిన అయితే ఇగ మామొలుగా పొడి పొడిది ఈ యా శనుగ బియ్యప్పిండి అదింది గోధుమ పిండిదుకు ఇచ్చుడని అవి అయితే తీసుకుపోయి ఇచ్చేసి ముక్కేస్తొ ఆ ఆ గట్లా అంతే ఇగ ఆ ఎ ఇగ వంట అది టమాటా ఉన్నది క్యాబేజీ ఉన్నది టమాటా ఉన్ను క్యాబేజీ వండుకుందా దాం అనుకుంటున్నా ఇగ వండే ఇవాల వర్
క్యాబేజీ అవును మా దగ్గర గుడా వర్షం వచ్చిందండి ఈ రోజు
ఆ అ
నిన్న నుంచేనె కొంచెం మబ్బు మబ్బుగా ఉం ది వర్షం వస్తది అనుకున్నాం గిని ఈ రోజు కొంచం వచ్చి ఎళ్ళిందండి ఉమ్ క్యాబేజ్లో చెయ్యప్ పప్పేస్తారా అండి మరి
ఇగ అంతకు ముందు పిల్లలు ఉన్నప్పుడు శనగపప్పు వేసేదాన్ని ఇప్పుడు ఒక్కదాన్నే కదా అని వేసి వట్టిగానే వండుకుంటా టమాటా వేసి
అవునా అండి
ఇంకా మీరేం కర్రీ చేసుకుంటారండి
మేము ఈ ఈరోజు టమాటా పప్పు చేస్తా అండి కందిపప్పు టమాటా ఇంగా సాయంత్రము టమాటపప్పు వేసి కొంచెం పాపడాలు వేయించుకు
ఆహా నేను ఏమి కాస్తాన్నాయాడి చెట్లలకు ఏమన్నా కాస్తాన్నాయా
ఇంకా ఏం లేదండి కొంచెం కొంచెం వంకాయలు వెళ్లినయ్ నిన్ను ఒక పావుకిలన్నీ కర్రీ చేసి సినము ఆ బీర కాయలకి పిందలు వస్తున్నాయి కానీ ఎందుకో ఎండిపోతున్నాయాండి మురిగిపోతున్నాయి
అయ్యో
బాగానే పిందలు పడుతున్నాయి కానీ మురిగిపోతున్నాయి మరి ఫస్ట్ ఫస్ట్ అట్లనే అవుతాయి కావ చా అంటున్నారు
ఆ ఫస్ట్ అట్లా కొంచెం జీడి పెట్టండి కింద ఏరుకు జీడు పెట్టండి
అవునా బ అవి సోరచకాయ చేట్టుకి పడతారు కదా అం బీరకాయ
ఆ ఆ బీరక చెట్టుకు కూడా పెట్టచ్చు ఏ చెట్టుకైనా పెట్టచ్చు
అవునా అడి ఆ మా చెట్కి పనస పండు వండిందా
ఆఓహో సూపర్ అది బాగా రేటు ఉంటుందండి బయట
అవునండి కానీ చెట్టు మీద వడితే బాగుంటు ఇండియాలో కొందరికి ఇచ్చేసినం ఇంకా ఉన్నాయా అండి
చెట్టు మీద పండింద లేకపోతే తెంపినాక వండింది అది
ఆ కొంచెం పండు అయినది పండు అయినాక అది కింద పడిపోయిందండి
ఆహా
ఆ కింద పడిపోతే అది పక్కన తీసి పక్కన పెడితే ఒక రోజ రెండు రోజులకి పండి పోయిందండి ఇప్పుడు పండే సీజన్ వచ్చింది కదా
ఆహా
కానే అలా పడుతుది లేకపోతే పండదండి మే నెలలో అయితే కొంచెం ఎండలకి అది కర్రీని వేసుకోవడానికే బాగుంటాయి పండవ అప్పుడు ఆ ఇప్పుడు సీజన్ అయిపోయింది ఇక లేవండి అయిపోయినాయి ఇక
అయిపోనే
ఆ
ఆహా
కొన్ని ఫస్ట్ టైము కొన్ని వచ్చినాయి చిన్నగా ఉంది చెట్టు
చిన్నగా ఉన్న
ఉ ఈతల ఒకటిచ్చి ఇక కొన్ని రెండు మూరు పండగ పెట్టు
ఏమన్న ఉన్నాయా అండి మొలకలు మరి
ఆ ఈ పనస చెట్యా అండి ఆ ఉన్నా అలాండి మొన్న మేము తిని అది గింజలు కూడా వేసినామండి ఎవరైనా అడుగు దిద్దాము చెట్లు అయితే అని బాగుంటాయి కదా పెద్ద సైజు కాయ చెట్టుదని
మ్
ఆ వస్తే ఇస్తా అండి ఎవరికైనా అడుగితే
మ్ హు ఇప్పుడు మొలకలు లేవ్వ అండి
ఉన్నాయండి ఒకటి కొంచెం వర్షం కొంచెం బాగా అయిన తర్వాత తీ తీస్తామ అండి
నాకు ఒకటి ఇవ్వండి
ఆ ఇస్తాండి
ఆహ ఇంకా
ఆకులు వచ్చినాయా అండి ఆ జామ చెట్టుకి
జామ చెట్టు ఏం లేదండి మామిడి చెట్టు మంచి మంచిగానే ఉన్నాయి ఈ గురు వచ్చింది కాని జామ చెట్టు అదేంది ఎండలకి ఎండిపోయింది ఇగ వంకాయ ఇప్పుడే పూత పుస్తుంది తోటకూర అంత పికేస్తే మళ్ళీ ఆ తోటకూర ఈ గుర వచ్చింది కానీ మేము పోచమ్మ చేసుకుంటాము మరి పోచమ్మ చేసినాక తింటారా మరి తోట కూరి ఇప్పుడు తినొచ్చా లేదా అని డౌట్ వస్తాంది ఇంతంత తోట కూూర ఎళ్తదండి
అమావాస్య రాలే కదా అండి అమావాస్య నుంచి వెళ్లి చేడలా చేస్తారు కదా నే బోనాల పండగ
ఆహా
అప్పటి లోపు తింటారు ఇప్పుడు అమావాస్య వచ్చిందంటే మళ్ళీ అమ్మ వచ్చే వారికి అమ్మవారికి పెట్టిన తర్వాత తింటారండి
తింటారు నాకు కూడా అదే డౌట్ వచ్చింది అదే మరి తిన తినొచ్చా లేదా ఒకసారి తెంపుకో పోవచ్చు అయన నాకు కూడా అది పాత చెట్లే కదా పాత చెట్టుకే ఈ గురు వచ్చ
ఆ ఈసారి పండుగలు కొంచెం లేటుగొస్తున్నాయాండి
అవునవును
ఆ అందుకనే మనకు ఇప్పుడు ఈ మాసంలో మనకు ఆషాఢం వచ్చేది
అవును
ఇప్పుడు కొంచెం ఇంకా పదిహేను రోజులు లేటు ఉన్నది కాబట్టి ఇప్పుడు తింటారు
ఆ అధిక మాసం మ వచ్చింది కదా మా ఇంటి దగ్గర ఒక ఆమున్నది మా ఇంటి దగ్గర ఒక ముసలం గొల్ల ముసలమ్మ ఉన్నది
ఆ
న్నది అన్నట్టు మా కోడళ్ళు తోట కూర వండుతారు వాళ్ళు ఎవరో ఇచ్చిండ్రట ఇప్పుడు వండుకోవద్దు అడు కదా పోషమ్మ చెయ్యంది అన్నది ఏమో అమ్మ గమ్ గంగమ్మ మరి నాకు కూడా ఇప్పుడే ఈగురు వస్తంది మరి తినచ్చ తినరాదా అవి వేరే కొత్తగా మొలకలోత్తే తినద్దు
అవునండి
కే ఇగురు వస్తంది కదా తినొచ్చుఅని నేను అన్నట్టు
ఆ తినచ్చండి ఇప్పుడు ఇప్పుడు అమావాస్య ఇప్పుడు ఈ ఆదివారంము పున్నామున్నది అనుకుంటా మళ్ళీ అమావాస్య నుంచేళ్ళి మనం తినొద్దు
తిన్నద్దు ఆ
జులై పదిహేడు తేదీ నుంచేలి అమావాస్య అప్పుడు మనకు ఆషాఢ అమావా సెంటర్ కదా అండి అప్పటి నుంచెల్లి ఆగస్టు పదిహేడు వరకు కి ఆషాఢ ఉందండి
ఆషాడం అవునా ఆ హు
తర్వాత మళ్ళీ శ్రావణము ఈరో ఇప్పుడు పండుగలు మనకు ఒక పదిహేను రోజులు పదిహేను రోజులు లేటుగా వస్తున్నాయండి
లేటుగా వస్తానేయ్ అధిక మాసం వచ్చిందటు ఈ సంవత్సరము
వచ్చింది కదా ఇప్పుడు మనకు మే నెలలో ఎండాకాలము
అవును
అందు కోసమనే లేటుగా అయితున్నాయండి అందరేమో ఇప్పుడే అదా అనుకుంటున్న రండి తెలియక
నో ఇక వంకాయ చెెట్లు కూడా ఇప్పుడే పూతస్తాన్నాయి అండి ఇక వంకాయలు కూడా వెళ్తాయి ఒక వారం అయితే వంకాయలు కూడా కాస్త ఇక నేను ఒక్కదానే ఉంటా ఇక నాకు కూడా వెళ్తాయి ఒక పావు కిలో అన్ని వెళ్తాయి నాకు కూడా వంకాయలు ఇప్పుడిప్పుడు పూస్తా ఇప్పుడిప్పుడే పూత వస్తాంది
అవును
ఉమ్ ఒక్కదాన్నే ఉన్నా వెళ్తే ఏమన్నా చెట్లు పెడదామని చూస్తాన అండి మొన్న ఒక ఒక గుడ్డ బీరగుడ్డలు హైబ్రిడ్ సొరకాయ పెట్టిన
అవునండి తీగలు వచ్చినాయా అండి మరి
పెట్ట లేదండి ఇంకా మొలకలు వెల్లాలే
ఆ అవి చిక్కుడు గింజలు అయితేనేమో మూడు రోజుల కి వెళ్తాయండి ఈ బీర గింజలు ఏమో ఐదు రోజులు కావాలి
ఆ ఇరు బిర గింజలు ఎలిన్నాయి
ఆ అదే బీర గింజలు చిక్కుడు గింజలు మూడు రోజులకే వెళతాయి అవి ఈ సోరకాయ గింజలు కొంచెం లేటుగా ఎలాత్తాయి
అవును అవును లీట్గానే వెళ్తే ఇక హైబ్రెడి ఇ ఏంటి
మునుగాకాయ గింజలు
పట్టినండి అవి కూడా లేటుగానే వెళ్తేయి కావచ్చు
వెళ్ళన్నాయా అండి మరి మీయి
వెళ్ళలేదు మరి అటు పోసినా గాని వెళ్ళలే మరి ఆ దడి పక్క పుంట పోసినా మరి వెళ్ళలే
మాకు వెళ్ళిందండి నేను గడ్డి కావచ్చు అను కున్నాండి చూసే వరకు అది ఆ అది మునగ చెట్టేనండి ఒకటి వెళ్ళిందండి మాకు గింజలు వేస్తే
చూడాలి అండి మరి నైను కూడా అటు పక్క పంట పోసినా చూడాలి ఇంట్రెస్ట్ గా పోయి చూస్తలేను
ఒక ఊరికెళ్ళినమయితే అక్కడ నుంచి తీసుకొచ్చినమ అండి అవి వేసినాము తెల్లవారే ఇప్పుడు మొన్న చూస్తే అది మేము గడ్డి కావచ్చు గడ్డదిద్దాం అనుకునేసరికి అది మునిగ చెట్టేనండి ఇంత మంచిగా పెద్దగాయింది
ఆహా మంచి ఫోటో పెట్టండి చూస్తా నేను కూడా
ఆ పెడతా అండి
హుమ్ నాకు కూడా చెట్ల అంటే బాగా ఇష్టం అండి
అవును నాకు కూడా బాగా ఇష్టం స్థలం ఉండాలేగానీ అన్ని చెట్లు పెట్టుకుంటా ఉండే వండి ఇంత ముందు మేము
ఉహుమ్ కాకర గింజాలు ఉన్నాయండి హైబ్రిడ్ కాకర గింజలు ఉన్నాయి ఇక రెండు మూడు తీసుకోండి నా దగ్గర నుంచి
ఆ తీసుకొని పెడతా అండి మీ వెళ్ళినాయా అండి మరి గింజలు
ఆ పెట్టిన అండి ఎలినాయి కాకర్ గింజలి పెట్టి పెట్టినా మొన్న ఎండలు అయిపోయే ముందే పెడతా అంటే కొన్ని కొన్ని నీళ్లు పోసిన ఎలినే ఎలినే గింజల్ ఎళినే అవి అ కాకర గింజలు పెట్టినా ఆ
ఆ పెడతానండి రేపు వచ్చి
ఆ తీస్త
సరే అండి ఫోన్ పెడతా
ఆ తీసుకోండి తీసుకోండి ఇంకా తాగలేదండి ఇక సాయంత్రం టీ అలవాటు లేదండి
సరే ఉంటానండి
ఆ సరే అండి బాయ్
అ